నమస్కారమండి
ఆయ్ గుడ్ ఈవెనింగ్ మేడమ్ వయిస్ క్లారిటీగుందా
ఆహ్ క్లారి టిగా ఉందండి మీకు
పిస్తుందండి ఏ గురించి మాట్లాడదాం అనుకుంటన్నారు
ఏమిటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు
మీరే అడగాలండి
ఆ ఓకే ఫెస్టివల్స్ గురించి చ్చి మాట్లాడుకుందామా
ఆ సరే మేడం అతో
మీ విలేజెస్ లో ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటారు
ఇది ఎవ్రీ ఫెస్టివల్ జరుపుకుంటారు కానీ మా సైడు కొంచెం సంక్రాంతి బాగా జరుపుకుంటారు మన ఆ మేస్ సైడ్ ఏది బాగా జరుగుతది
మా సైడా మా సైడ్ డు దీపావళి బా జరుపుకుంటాం
అవునా మీరు బాగా పసిస్ పాటిస్ పెడ్ చేస్తారా
ఆ అవునవును నేను కూడా బాగా టపాసులు కాల్చడం
హ అహా టపాసులు కాల్చడం పొల్యూషన్ అంటారు కదా
పొల్యూషన్ ఎ ఆ పొల్యూషన్ లేని టపాకు పొల్యూషన్ లే పొల్యూషన్ కి హాని కాని టపాసులు కాలుస్తాం
ఆ
క్రాకర్స్ క్రాకర్స్ సంక్రాంతి రోజు మీరు ఏ పిండి వంటలు చేసుకుంటారు
అంటే మాముూలుగా కుడాలు చేస్తుంటారు మేడం కుడాలు అలాంటివి చేస్తుంటారు హ
సంక్రాంతి అంటే
సంక్రాందండి అంటే ముగ్గులు ఫస్ట్ గుర్తుకు వస్తారు మేడం ఆ మీరు ముగ్గులు వేస్తుంటారా
ఆ మాకు ముగ్గులు రావండి
అవునా ఎందుకు నేర్చుకోలేదా
ఆ నాకు అలవాటు లేదు ఇష్టం లేదు ముగ్గులు వేయడం అంటే
అవునా నేర్చుకోండి మా మంచిగా పోటీలు పెడతారు బహుమతులు కూడా ఇస్తుంటారు కదా
ఆ అవునవును కానీ మా సైడ్ అంతా ఇంపార్టెన్స్ ఇయ్యరు సంక్రాంతికి మేము ఎక్కువ జరుపుకోము సంక్రాంతి
ఓకే ఓకే మేడం
మీరు సంక్రాంతి అంటే ఫ్యామిలీతో జరుపుకుంటారా లేకపోతే ఫ్రెండ్స్ తో జరుపుకుంటారా
ఆ ఫెస్టివల్ అన్నించి ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే మేడం ఎలాగో ఫ్రెండ్స్ తో ఈవినింగ్ టైమ్ అలా బయటికి వెళ్తాము ఇక మార్నింగ్ అంతా ఇంకా ఆ రోజు తొందరగా లేచి స్నానం చేసి గుడికి
మ్మ్
ఇంకా ఇంట్లో పూజ చేసి ఇంకా వంట చేసుకొని తినేది మేడం
ఓకే అమ్మ గారికి ఏమన్నా సహాయం చేస్తారా మీరు
ఆ చేస్తుంటాం పండగ రోజే కాదు ఎప్పుడైనా వీలయినప్పుడల్లా సాయం చేస్ మీరేం చేస్తారు దీపావళి రోజు
దీపావళి రోజు మేము ఉండ మొత్తం చేస్తాము అం అంటే మా సైడ్ నోములు అంటారు దాన్ని నోముల్ రోజు పిండి వంట కాలన్నీ చేసి దేవుడికి నైవేద్యంగా ప్రసాదిస్తాము ఆ పూజయిపో ఉపయనిచ్చి బాణ సంచ్ బాణ సంచల్ కాలుస్తాము కుటుంబంతో కలిసి ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి బాగా ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం.
ఓకే అండి
ఓకే ఓకే
హ్మ్మ్
మీ సైడ్ మీ సైడ్ విలేజ్ ప్రత్యేకత ఏమిటండి అంటే ఉదాహరణకు ఆ ఎవరైనా విజిట్ చేయగలగ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయ.
ఆ విజిట్ చేయగలిన ప్లేస్ అంటే ఇంకా మా ఊరి చెరువు ఉంది పెద్దది చాలా పెద్దగా ఉంటది. రాష్ట్రంలోనే ఆ అది పెద్దదే చెరువు
ఓకే
అయి ఇంకా మా సైడ్ పుట్టపర్తి అని ఇక్కడ మ్యూజియం అవన్నీ ఉన్నాయి.
ఓకే
కూడా చూసు చూడొచ్చు అక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా వస్తుంటారు. హ్మ్మ్ బ లో ఆల్మోస్ట్ ఇయర్లీ ఇయర్ మొత్తం అక్కడే ఉంటారని చెప్పచ్చు.
సంక్రాంతి అంటే మనము నాన్వెజ్ కి చానా ఫేమస్ కదా మీరు ఏది వంట ఏ ఫుడ్ లైక్ చేస్తారు మోస్ట్లీ.
నేనండి నాన్వెజ్ లోనా
ఆ ఎస్
నాన్వెజ్ లోనే అండి చికెన్ మాత్రమే అండి తినేది ఇంక ఏది తినను
ఓకే
మీరు
నేను నేను కూడా చికెన్ ఫిష్ బా తింటా
ఆ
హ పండుగ రోజున ప్రత్యేకంగా మీరు ఏం ఏమేమి చేస్తారు అంటే కొన్ని వంటకాలు చేస్తారు కదా దాని గురించి ఏమేమి చేస్ సారు కొన్ని చెప్పగలుగుతారా మీ అమ్మగారు
ఇంకదేం లేదు ముందుగా చెప్పినట్టు ఇంకా స్వీట్ వచ్చి కుడాలు లేదా ఓలిగలు చేస్తారు లేకుంటే గులాబ్ జామున్ లాంటివి చేస్తారు. ఇంకా చిత్రాన్నం అన్నం పపు పూ రసం
ఆహా
విలాంటి ఇలాను ఉంటా
అంటే సంక్రాంతి పండుగా అంటే బావా మరదలు అలా మీకు
మకాద అంత అదృష్టం లేదండి మాకు మాక ఎవరు లేరు
కే
ఇంకా పెళ్ళైన వాళ్ళకి అంటే మన సైడ్ తక్కువ అక్కడ గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మంచిగా రెస్పెక్ట్ వచ్చే రెస్పెక్ట్ ఇచ్చి అంటే కొత్త అల్లుడిని బాగా చూసుకుంటారు అనమాట ఇక్కడ మా సైడ్ అంతా ఏం లేదా నార్మల్ గానే జరుగుతది ఇంకా అక్కడక్కడ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి
ఆహా
మీసైడ్ జరుగుతుంటాయా కోడిపందాలు
ఆ మా సైడు అంత ఇం చెప్పాను కదా మాకు అంత సైడ్ం ఇంపార్టెన్స్ ఇయరని
హ
అంటే మీరు సంక్రాంతి రోజు ప పతంగులు ఎగిరేస్తారా అండి
ఆ పతంగులు ఎగిరేస్తామండి నేను నాకు పతంగలు ఎగిరేయడం రాదు ఈ మధ్య మా అన్న కొడుకులు వాళ్ళు నేర్పిస్తున్నారు నాకు ఎగిరేయడం
ఓకే
వాళ్ళకి తయారు చేసి ఇస్తే వాళ్ళు నాకు ఎగిరేయడం నేర్పిస్తున్నారన్నమాట హ
మీరు సంక్రాంతి పండగ చిన్నప్పుడు కూడా బాగా సెలబ్రేట్ చేసుకునేవారా
చిన్నపాటి నుంచి చేసుకునే వాళ్ళమే అండి
పక్కీ.
ఆ మీరెగరేస్తారా గాలిపటాలు.
గాలిపటాల ఇంట్రెస్ట్ లైట్గా అంతే ఎవరన్నా ఎగిరేస్తా అంటే వెళ్ళి చూస్తా అంతే అంతకుమించి మనం ఏం చెయము
సరే అండి మనం నేర్చుకున్నాం రండి
మీ ఓకే ఇంకా మీ ఊర్లో ఓకే ఇంకా క్కవి మిక్ ఫెస్టివల్స్ అంటే సంక్రాంతి కాకుండా.
సంక్రాంతి కాకుండా ఏమున్నాయండి ఇంకా ఉగాలి బాగానే జరుగుతుంది ఇంకా దసరా ఉంటుది ఎక్కువ హాలిడేస్ ఏ ఫెస్టివల్కి వస్తే ఆ ఫెస్టివల్ మనకి ఇష్టమైనట్టే. ఇంకా దగ్గరలో ఉగాది వస్తాది ఉగాది బాగా జరుగుతందండి ఈ ఊర్లో.
ఆ మా ఊర్లో బా జరుపుతారు. ఉగాది అంటే మెయిన్ ఫెస్టివల్ కథ అందర్కి. బా చేసుకుంటాం ఉగాది అం. ఉగాది పచ్చడి.
ఎలా చేస్తారో చెప్పగర్ల ఉగాద్. బచ్చడి.
ఉగాది పచ్చడి ఎలాగా అంటే ఫస్ట్ ఆ మా మామిడికాయీ. చింత పల్సూ ఆ మరి నెక్స్ట్. తూ ఆ వేప పూత అవన్నీ మనము తొందర్ సేకరించి పెట్టుకోవాలన్మాట. గెంట్కొని మరి నే. క్ట్ బెల్లం ఆ.
ఉ
ఉప్పు కారం ఆ అవన్నీ కల్పుకొని దాంట్లేకీ మనము ఏవైతే సేకరించుకున్నామో అవన్నీ కల్ప్ కలుపుకొని దేవుని ముందర పెట్టి నైవేద్యంగా స్వీకరించ్. చాలా అంటే ఉగాది పచ్చడి అంటే షటు రుచులు అనమాట ఏడు రకాల ఐటమ్స్ అనేది. యాడ్ చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి స్వీకరించ్ ఇా
తప్పుగా అనుకున్నారనుకుంట లండే ఆరు రుజులండి.
ఓ ఓకే స్వారీ.
ఇంకా వినాయక చవితి జరుప్. కుంటారండి.
ఆ వినాయక చవితి బాగా జరుపుకుంటాము. చిన్న పిల్లల నుంచి పెద్దోలవరకు బాగా డ్యాన్సులు వేయడము గణపతిని పూజించి గణపతిని తీసుకచ్చి. బాగా.
ఇగ్రహాల్ నీలబే. తరామే ఊర్లో
ఓ ఉంది బు హాల బా విగ్రాహాల బా పెధ్ పెద్దవి పెడతారు.
మంచిగా ఊరేగిం. ఇప్పుడు జరిగినప్పుడు డ్యాన్స్యేస్తుంటారా మీరు విగ్రహం దగ్గర.
ఆ అండి ఎప్పుడన్నా మా పేరెంట్స్ లేనప్పుడు వేస్తాము పేరెంట్స్ ఉన్నప్పుడు అలో చేయరనమాట.
ఆ
ఆ
ఓకే ఓకే ఇంకా మా ఊర్లో బాగా జరుగుతది ఇంకా డ్యాన్స్ కాదండి కాకపోతే అది పందర వేసినప్పుడు ఇప్పుడు నుంచి పందిరి పీకేసి ఎంత వరకు అక్కడే ఉంటాం అండి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉంటాం విగ్రామ ధాగరే పడుకుంటుంటాం ఊర్లో ఇంకా అక్కడే ఉంటాము అండీ చాలా బాగా జరుగుతుందిం ఫ్రెండ్స్ అంతా బాగా కలుస్తారు ఉమ్ ఆ ఓకే అండి
ఓకే అండి ధన్యవాదములు
ఓకే అండి థ్యాంక్ యు